చెప్పండి
స్తున్నారు ఔన్ మేము అంత ష్టం జెస్ కాలిగున్నాం
తిన్నారా
ఆ తిన్నాం మీరు ఉమ్ అంటే ఉన్కే ఉన్నాం ఫెస్టివల్ అంతా అయిపోయింది ఇంట్లో హడావిడి అది ఇది టెంపల్కివెళ్డం ప్రోగ్రామ్స్ చూడ్ డమ్ అది ఇది అంత అయిపోయిందా ఇంకా ఏం చేయాలో తెలిక ఉంటిగా ఖాళీ కూచ్చునమ్మంతే ఉమ్ అదే హాఁ ఇప్ ఇప్పుడు స్టడింగే ప్రస్తుతానికైతే ఉమ్ మీరు
ఉమ్ స్టడియింగే అండి
ఆదే ఉమ్ థింక్ ఆమల్ గానే ఉందంటే తెల్ సిందే గదా స్టూడెంట్స్ అయినాక ఎలా ఉంటాదొ కాలేజ్ లో హాల్ డేస్ ఉండక మన్ వే పెట్ కోడం చేయ్ డమ్
కామన్ ఈయన్ని డు అవన్నీ హు తలకయి నోప్పి ఇంగ హాల్ డేస్ వొస్తయన లాగుంటామని ఏం జరగవ్
ఆమ్ లెన్ టీంక్ లేటయితూ ఉంటాయి కదా
ఆ అట్లా అవ్ తుంటాయి గాని కరక్టే
ఉమ్ ఔన్ మీ కేస్ ఫోట్స్ అంటే ఇష్టం
క్రికెట్ అండి క్రికెట్ అంటే బావ్ విస్త
థింక్ ఆల్ మోస్ట్ కాల్ పిచ్చి కిర్ కేట్ బైక్ పిచ్చిలే గదండి మీ తవ్ వేరే టుండువన్ అనుకుంటా నా నాక్ తెల్ సున ఓమ్మ్ నాక్ తెల్ సునప్ ప్రబ్ తీ ఏదద బాడ్ గిన వాల్ లోన ట్లు ఎదిష్ తుమంటే ఫస్ట్ కిర్ కేటు లేదంటే కార్ రైసింగన్నా బైక్ రేసింగన్నా ఏమన్నంటే బైక్ తొల్ డమ్ ఉన్ కే బైక్ తోల్ డమ్ ఇష్టమంటర్ అంతే
ఉమ్ ఆ అంటే మాక్ అవి తప్ప ఇంకేం రాదన్ మాట అందుకు
ఉమ్ అదిదప్ప ఏద్ రాదన్ ఎందుక్ కన్ కుంటారు ఎందుకా ఆదంటనే ఎందుకంత పిచ్చి ఉమ్
దాన్ దా దన్ లో ఉన్న అంటే గేమ్ లో ఉన్న ఫన్ను ఇంట్రెస్టన్ దేంట్లో ఉండదు మాకు
ఊహ్మ్ అది కరక్ట్
ఉమ్
ఉమ్ మాదేన్ లెదండి మాకి అంతే లీది తోల్ డమ్ ఇష్టమే కిరీకేటన్ ఎమ్ లేదు ఒకసారి షెటిల్ ఇష్టం ఒకసారి డ్యాన్స్ చేయడం ఇష్టం అంతే ఎంజాయ్ చేయ్ డమ్
అంటే మీర్ క్రికెట్ చూసారా అండి
ఆ చూస్తాం ఆ చు ఆ కిర్ కేట్ మా తమ్ముడ్ నేర్పిచినడు ఎలా చూడాలి కిర్ కేట్ కబడీ రొండు బెంగుళూరు ఏదో ఒకటి బెంగళూరు రెండు బంగళూరువె
ఆహ రెండు బెంగళూరేనా
ఆ రెండు బెంగళూరె ప్రైవేట్ ప్రైవేట్ అవి మా తమ్ముడే నేర్పించన్నడు ఎలా చూడాలి ఎలా చూడాలి ఎలా నేర్పించినది కూడా హా వాడే
అమ్మో అయ్యా అంటే మీ అంటే మీ తమ్ముడికి బాగనే ఇంట్రెస్ట్ ఉందన్నమాట
ఆ రెండూరు గేమ్స్ ఇష్టమే కంపెనీ ఈగల చూస్తూ ఎంజాయ్ చెయొచ్చన్నమాట
ఓకే చాలా అలా అలా ఉంటె చాలు
ఆ ఇది రీసెంట్ గా విన్ అయింది టి ట్వంటీ ఈ ఆర్ హ్యాపీ ఫర్ దట్ ఎంజాయ్ చేస్ డం బాగా చూసినాము అర్చినారు అందరూ
ఓకే
ఉమ్ అంతే ఇంకేంజాయ్ చేసినం సే ఈసారి సంజు శాంసన్ ఫేవరెట్ అయిపోయినాడు చేట చేటానుకుంట చేట చే అనుకుంటా ఇష్టం అయిపోయినాడు బట్ మ్యాచంతా ఒకెత్తయితే ధోని ఇది మల్ల రోహిత్ శర్మ కప్పు పట్టుకొని ఒచ్చేటప్పుడు కా చాలా బాగ్
ఆఆహ్ అవును అడిగిన
అయ్యో వ్యూ ఆర్ మిస్సింగ్ దట్ టూ క్యాప్టెన్స్ అన్నట్టు ఇంక కోహ్లీ మిస్ అయిపోయినడు దాంట్లో
కోహ్లీ ఇ అంటే కోహ్లీ అంటే ఇంగ అయిపొయ్రు రిటైర్ ఇచ్చెసారు
టైరు ఇచ్చేసారు కాని అ ఎంతున్న వాళ్ళు టె అస్ లైక్ వాళ్ ముగ్గురు ఉన్న బాండింగ్ బల్లే వేరే లెవల్ అండి అంతే అహ్ యంగ్స్టర్స్ బ ఆడ్ తున్నారు లేనన లేదనట్లేదు. సూర్య కుమార్ యాదవ్ కానీ దెదబ్బా, సంజు శాంసన్ కానీ వేరే వాళ్ళు కూడ అందరు బా ఆడుతున్నారు. కనీ వి ఆర్ మిస్సింగ్ దట్ టూ త్రీ ఓవర్ ఫేవరెట్ చిన్నప్పటి నుంచి వ క్రికెట్ స్టార్ట్ అయినదే చూడ్ వాళ్ళ ముగ్ గ్గురు నుంచె ఆ ఫ్ అ మెమ్ టెండూల్కర్ ఉన్నప్పుడు చూడలేదు. క్రికెట్ ఎలా ఉంటది. మేము చూసుందే ధోని నుంచి రోహిత్ శర్మ కోహ్లీ విల్ ముగ్గురు నె చూసింది గుడ్ సొ వీళ్ళు వీళ్ళలు
అది గూన కరెక్ట్ ముగ్గురు కొట్టరండి. ఫస్ట్ టీ టీ ట్వంటీ కపిల్ దేవ్ కొట్టాడు. నెక్స్ట్ టీ ట్వంటీ ధోని నెక్స్ట్ ట్వంటీ రోహిత్ శర్మ ఇప్పుడు సూర్యకుమార్ అంటే అన్ని జనరేషన్స్ కరెక్ట్ గున్నయ్ మ్యా సెవెనై
మ్యాచైనయ్ కానీ వీళ్ళు ముగ్గురు ఆడితే ఉన్నంత ఇంకా ధోని ఉంటే కొ ధోని వికెట్ కీపర్ లాగా రో శర్మ కెప్టెన్ లాగా మళ్ళ ఇదెదబ్బ కోహ్లీ వైస్ కెప్టెన్ లాగా ఉండింటె అహ మ్యాచే వె వెరసలు అది విన్నింగో లూసింగో సెక్ కండ్రి కనీ మ్యాచ్ ఎంజాయ్ బలే ఉంటది. స్కోర్ ఏమైమైద్ద అని కా క్లాస్ లొ కింద టీచర్స్ చుడకు కుండ చూడ్డము మెమరీస్ బావుంటది. అది కిర్కెట్ మాత్రం ఈ ఐపీఎల్ స్టార్ట్ టైనప్పుడు అయిపోయి ఇంక వాళ్ళ కింద వాళ్ళ మ్యామ్ ఒక్కసారి ఎనకకి తిరిగేలొపు, స్కోర్ ఎంత అయింది రా అని చూసుకుంట టుమి ఎప్పుడైనా కాలేజ్ ఉన్నప్పుడు కల్ క్లాస్ లో ఉన్నప్
అవునా వును
మ్ బలే ఉంటుండె
చూడాలనుండెదీ ఐపీఎల్ స్టార్ట్ అయింది గద ఐపీఎ లో గూడ
ఆ ఐపిఎల్ లాస్ట్ టైమ్ బ్యాంగుళూర్ విన్ అయింది. ఫర్ సొ మెనీ ఇయర్స్ సెన్స్ మెనీ వెయిటింగ్ క వాళ్ళు అసలు ఎంత మంది ఏడ్చారు. ఏంటో మాత్రం
అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఫిఫ్
ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అసలు ఎన్ని దిగబట్ తింటరో కానీ ఆ రోజు మాకు నెక్స్ట్ రోజు మార్నింగే ఎగ్జామ్ ఉంది. అయిన న్ మ్యాచ్ ఇడసలేదు నైట్ మ్యాచ్ చూసి నైట్ అంత ఎంజయ్ చేసి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్సామ్ రాసేకేళ్ళినం తెలుసా.
వోవ్
అంత పిచ్చి గ్ల అంత పిచ్చి రేపిచ్చినడు. మా తమ్ముడు చూపిచ్చి చూపిచ్చి దాన్ని అంత బా ఇస్ ఈసారి అంతే ఈసరు కప్పు నమ్దే అన్న
అయ్యో ఎందుకు మ్మ మె మేమున్నామండి మేము మెము సిఎస్కె మ
ఆహ్ ను చూస్తదామండి బెంగళూరు వెర్సెస్ సిఎస్కె ననుకోన్ చూస్దం ఉమ్ అదే మ్యాచ్ ఉంది ఇంకా ఐపిఎల్ స్టార్ట్ అయిద్ది యల్ ఇయ్యలేదు ఓటింగ్ చెస్తారో చూద్దాం. ఎవరెవరు ఏ ఏ టీమ్ కి వెళ్తారో ఏంటో
ఓటింగ్ అయిపోయింది ఇంగ
అవునా చూల్లేదు మిస్ఐ అయిపోనట్టు ఉన్న ఉమ్ చూడ్లేదు ఓటింగ్ అయితే
అయిపోయిందండి ఓటింగ్ అయితే అయిపోయింది చూడాలి విల్ ఎలా సాధిస్తారేమో అని
ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిద్ఏంటో
ఉహ్మ్
కబడ్డీ ఐ పీ ఎల్ కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే ఇంక ఈ ఐ పీ ఎల్ అయిపోయినా కబడ్డీ స్టార్ట్ అయిద్ అనుకుంటా
అవునవును
కబడ్డీ కూడా అయిపోయింది అవును ఈసారి కబడ్డీ ఈ సారి మిస్ అయిపోయిన చూడలేదు లె సక కరెక్ట్ ఫాలో కాలేదు క్రికెట్ ఒకటే ఫాలో అయినా
కబడ్డీ అయిపోయిందండి అండి ఇప్ ఎ ఎవరో కొట్టారు కప్పు
ఎవరు నేను తెలినాకా అసలు కబడ్డీ రిసెంట్గా ఈ మధ్య అయితే అసలు చూడట్లేదు కబడ్డీ
ఓకే ఓకే
క్రికెట్ మిద్నె కొంచెము ఇద్ కబడ్డీ కబాడీ చ్ స్టార్ట్ అయిలోపల ఏదో ఒకటి వస్తు సుటేయ్ పోతుంటయ్ అంతే ఇంక
ట్వంటీ స్ స్టార్ట్ అయితుంది ఐ పీ ఎల్
అదే
ఉమ్
ఇం కాదు చూద్దాం ఏమైతే మాదె ఫస్ట్ మ్యాచ్ దానకే వెయిటింగ్ మె మందరు హ్మ్ మీకెవర్ అంటే ఇష్టం అంటే లైక్ ప్లేయర్లొ
ఉమ్ పేర్లు ధోని అదే ధోని ఎక్కువుంటే అక్కడ మరి అంటే మరి ధోని వెళ్ళిపోతే సి ఎస్కే ఎలిపో కాదని లైక్ హ్హ్
ఉహ్మ్
ధోని ఉన్నా లేకపోయినా
సి స్ కె హ్మ్ అంతే ఆడ్నా ఆడకపోయినా ధోనినె ఉమ్ బౌలర్లో
బర్లలో ప్రెసెంట్ గా అయితే బుమ్రా్ నె
హ్మ్
అంతకు మించి ఇంకా ఎవరు లేరు
ఉమ్
ఉముగా
చూద్దాం చూద్దాం అంతే ఇంకా బాట్సమెన్ బాలర్లో నే
ఉహ్మ్ బస్మెన్ బౌలర్లోనే
ఇది కబడ్డీలెవరు అంటే ఇష్టం లైక్ ఎ ఏటీమ్ అంటే ఇష్ట
బెంగళూరు బుల్ల్స్
బెంగళూరు బు ఇవెదేం క్రికెట్ లో మాత్ సీ య ఎస్ కే బై బ కబడ్డీలో మాత్రం బెంగళూరు బుల్స్
అంటే అన్ని ఒకదగ్ ఉండలేము కదా కొంతమ కొంత ఇది కొంత అది అట్లా ఇష్టం ఫేవరేట్
చుప్ అది కరెక్టే లెండి ఉమ్మ్ ఊమ్మ్
మీకండి
మాక్కీ ఆల్వేస్ ఆ. ర్సి. బి అది ఏది అంతే
ఉహ్మ్ అబ్బో
సైడ్ ఇట్ సిడెయైన బ్యాంగళూర్ బుల్స్ అట్ సైడ్ అయితే ఆర్ సిబి అంతే ఉమ్
తప్పులేదు లేండి
అ
ఉహ్మ్ రెండు సైడ్ ఆ వాళ్ళని పెట్టిన్నారు అంటున్నా
సర్ అలా కాదు చిన్నప్పటి నుంచి మా తమ్ముడు అది ఆ టీం వచ్చినప్పుడే మ్యాచ్ పెట్ ఇంట్రెస్ట్ గా ట్వంటీ ఓవర్స్ చూపించి అక్కడ ట్వంటీ ఫార్టీ మినిట్స్ చూపించి సో ఇంకా ఆ ఎప్పుడు అది స్టార్ట్ పోయినెల నుంచి దాన్ని వాడికి చూడాలని అనిపించినప్పుడల్లా అదే పెట్టి పెట్టి పెట్టి ఇగ మాక్కే వాల్ పైన కొంచెం అయ్యో ఇన్ని ఇన్ని ఇయర్స్ అయినా వీళ్ళు కప్పు గెలిచలేదె వాళ్ళ కోసం ఇంగె ఫె ఓడిపోయినప్పుడుల్ల ఇంగ వాళ్ళ పైన ఇష్టం పెరిగి పెరిగి పెరిగి పెరిగి అది అంతె ఆళ్ల ఫేవరెట్ డ్రీం ఆ ఆన్స్ ఫేవరెట్ డ్రీమ్ అయిపోయింది అంతే ఇంక ఉమ్మ్ సో ఈ సారి కప్పు కొట్టల్ల అనుకున్నాం మా అమ్మ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు ఏడ్చిందేమో కానీ మాకు మాత్రం భలే హప్పినెస్స్ ఉంది అంతే కప్పు గెలిచిందన అంతే హా
అందులో ఉంటంది కైటె
ఉమ్ హోలీ ఏడ్చేది అప్పుడు మాత్రం ఏడ్చేస్తాం ఫుల్ గా కింద ఇంగ పడి కింద బ్యాట్ల కూర్చునే లోపు ఇంగట్ అయిపోయా సిక్స్ ఫోర్ బాల్స్ ట్వంటీ ఫోర్ రన్స్ అనే లోపు ప్పులు ఇంక ఒక త్రీ బాల్స్ అన్నప్పుడు ఇంకొట్ ట్టలేర అని తెలిసినప్పుడు వాళ్ళ ఏడుపు చూడల్సింది స్ ఆహా మూమేటిగ కళ్ళు ముందు అట్లే ఉంది మా నాకైతె
ఉమ్ ఏం చేస్తున్నారండి మీ ఫ్రెండ్స్
ఏం ఆ ఆందరు ఆ టీమ్ ఎ కో ఇంక్ కొంతమంది సి. ఎస్. కె ఉన్నరు.
ఉహ్మ్
కొంతమంది ఆర్. సి. బి అట్ల మ్యాచ్ ఇద్దరు మా ఇద్దరు టీంలు ఉంటే మేమేం కొట్లాడతాం మేము విన్ ఐతమ్, మేం విన్ ఐతమ్, మేం విన్ ఐతమ్, మేం ఐతమ్
అంతె ఇంగ సి. ఎస్. కె ఫాన్స్, సి. ఎస్. కె ఏం కాదు సీ. బీ ఫ్రెండ్స్ అయిప్పుడు ఖచ్చితంగా గొడవపడత
చ ఆ అదే మేమంటే మేము అనుకుంటాం ఆ మ్యాచ్ వరకె మనం మ్యాచ్ తర్వాత ఎప్ పోదాం బయటకి పోదాం అనుకుంటాం అంతె ఇంకహ్ హా మ్యాచ్ వరకు చూసేది మ్యాచ్ తర్వాత రా పో అనేది ఉమ్మ్ అంతె సరేనండి ఎట్లైతే ఆ ఉమ్ బాయ్ బాయ్